హలో హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారు కాలేజీ ఐపోయింది ఊహు తన్నారా వంటెం చేస్తున్నారీరోజు ఆహ
ఇగ అక్కడా అంటే మామూలుగా ఆటలైనా ఇట్ల పూలైన అట్ల కోస్తారన్నమాట
ఆహా
ఇగ మేముక్కన్నే కోడిని కోసుకొని వచ్చినం
ఊహు ఏందేవుడు అండి
అదీ అక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఉంటరు మళ్ళీ పక్కనే బం బంతి పోషమ్మ అని ఉంటది అన్నమాట అయితే అక్కడ బంతిపోషమ్మ దగ్గరే కోస్తరు కోడ్లైనా యాటలైనా
ఉహూ
ఇగ అట్ల అక్కడికి వెళ్ళి ఇగ కోసుకోని వచ్చినాం అన్నమాట ఇంకా అదే ఈ రోజు ఏమి ఉండలే కర్రీ అదే ఉంది
అవునా
ఉ
వన భోజనలుకు ఏళ్తారా అండి మీ సైడ్
వెల్ వెళ్ళే వాళ్ళు వెళ్తనే ఉంటారు ఇగ మాకు వనభోజనం లెక్కనే నిన్న మేము వెళ్ళింది అనమాట దేవుడి దగ్గరికి పోయి ఇగ అక్కడ దేవుడి దర్శనం చేసుకొని మనం ఇట్లాంటివి అన్నా అంటే యాటలైనా కోడిలని అట్ల కోసుకొని అక్కడనే మళ్ళా వన భోజనాలకు వెళ్ళి సాయంత్రం అట్లోస్తారనమాట
అవునా
ఉ ప్రతి సంవత్సరం ఈ టైంలోనే వెళ్తాంన్నమాట వర్షాలకు కోసం అని అట్ల
లో అందరు వెళ్తారు కదా ఈ టైమ్ లో
ఆ ఇక మాకు ఇక మాకు ఇట్లనే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక అట్నే పోతాం అన్నమాట ఇక
మేమైతేనేమో మా చిలుకల దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకపోయి అక్కడే కోరుకుంటాం చేలక చెలకల్ని కోసుకొని ఆడనే వండుకొని
హు
ఇగ వెళ్ళేటప్పుడు ఇట్ల ఊర్ల ముత్యాలమ్మ అనీ ఇట్లా దేవతలు ఉంటారు కద
అ ఆ
మళ్ల కొబ్బరి కయలు కొట్కుంట పోతే ళ్ళ చెలకల కూడా కొట్టుకుంటాం దేవుళ్ళు ఉంటారు కదా చిలకలో కూడా
ఉ అదదే
మ ఇంకా కొబ్బరి కాయలు కొట్టుకొని మల్ల ఫోను తీసుకుపోయి అక్కడ చెలకల్ని సర్ చేపిస్తాము కట్ చెప్పిచ్చి నేన్ కోస్తానే వస్తాం లేకుంటే మళ్ళీ వెతికి చికెన్ షాప్ లో కట్ చేసి డీప్ ఫ్రై ఆ
అంటే కొన్ని ఊర్లలోనేమో వన భోజనాలకు పోతురు ఎందుకంటే మనకి వర్షాల గని రావాలని అద అని ఇద అని కొన్ని ఊర్లల్లో అనుకుంటారు కదా అట్లా
ఆ పంటలు మంచి
ఆ అదే అదే పంటల కోసమని ఈసారి మాత్రం మాక మాకెళ్ళి మాత్రం వర్షాలు సరిగ్గా రాట్లే
ఎక్కడైనా పడట్లేమండి సిటీలో పడుతున్నాయి మీది కూడా విలేజేనా
మాది కూడా విలేజీ గాని మళ్ళా అంటే వేరే సైడ్ అటు పడతాన్నై గాని ఎంతైనా ఇట్ సైడ్ పడద అట్లే బాగా ఎక్కువ ఇట్రో కే మా అడవులు ఎక్కువ ఉంటాయి ఇటే పడతాయి అని అనుకున్నాం కాని అసలు ఇట్రోకే ఎక్కువ పడట్లేదు అసలు పంటలు కూడా వెనకకైతాన్నాయి
అవునండి
ఈ ఈ టైం వరకు ఎప్పుడో ఇట్లా మన వరి ఉంటాయి గా విత్తనాలో అవి ఎప్పుడివో ఎసేటోళ్ళు ఇప్పుడు వరకు యైనే ఏయ్ ల్లే కొన్ని ఊర్లలోన అయితే వేసారు అప్పుడే ఈ మొలకలు వచ్చాయి
అవు
ఉ
కే ఈసారి లేట్ అవుతున్నాయండి విత్తనాలుయడం మా సైడ్ కూడా
మరి వర్షాలు ఉన్నాయో లేవు మరి అసల్
లేవు లేవు వర్షాలు లేవు
ఏమో చాలా మంది అట్లే అంటారులే గాని ఏమో మరి పడేకిది మరి పడతనే ఉన్నాయి బానే
ఆ
మ్
పడేకి ఇలాంటి సిటీలనే పడుతున్నాయి ఇప్పటికి హైదరాబాద్ లో ఫ్రూట్ ఇక్కడంత పడది
అవును
మ్
అంటే ఇటుగా మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా బానే పడతన్నాయి ఆడ రోజు వర్షమేనట వాళ్ళకి వాళ్ళే సూర్యాపేట డిస్ట్రిక్ట్ అన్నమాట అటు సైడ్
హౌస్ వైఫ్ నేను కూడా వర్షం లేకున్నా విత్తనాలు పెట్టినంలేగాని ఇప్పుడు నీళ్ళు అందడం ఇబ్బంది అయితాంది
అద అదే మ్
మన ఇల్లు ఇప్పుడు వర్షం పడతనేమో కొంచం భూమిలో తగ్గిపోయి
అవునవును బాగా ఎండలు బాగా కొడతనాయి కదా అసల్ సలే ఈసారి
విత్తనాలు పెట్టినావు నీళ్ళలనేటివి ప్యాకెట్లో దంట
మ్ మరి ఎండలు బాగా కొడతాన్నాయి ఎప్పట్లేక్క కాదు ఇంకా బాగా కొడతానాయ్ ఎండలు
లో కొట్టినట్టే కొడుతున్నాయి ఇప్పుడు కూడా
ఆ ఇ అదే అందుకనే ఇట్ల వర్షాలు వెనక పడతాయి
ఇంగ వా రై ఇలకే నష్టమండి ఇల ఈ వేషాలు లేకపోవడంవల్ల
అవును ఈస్ సరే మరి ఏం పండుతాయో పంటలు
ఉమ్ అదే ఏమి ప్రతామామ్ అంటున్నారు కదా
ఏమో మీరు వేస్తారా మరి
ఆ వరి పత్తి ఎస్తామండి
ఆహ పత్తి అంటే ఒకటి రెండు వనలకి పత్తి గింజలు పెడతారు కదా ఆటోమేటిక్ గా
ఆ ఆ పెడతా అంటే ఇట్లా సమ్మర్ లో కూడా స్టార్టింగ్ లో జూన్ స్టార్టింగ్ లో పడ్
ఆ అదే ఒకటి రెండు వర్షలాకు పెడతారు కదా ఉ ఊ
అంతే గానీ ఇప్పుడు అది వేడిగుండి ఎన్ని నీళ్లు పెట్టి అనేది పారింగ్ ఏ వాడుతుందంట
కొంతమంది ఏమో మామలుగా దుబ్బలనే వేస్తారు తెలుసా విత్తనాలు వర్షం పడగానే మోల్ తాయని
ఆ
ఉమ్
ఇట్లనే మేము కూడా అట్లనే పెట్టినాము కాకుండా ఇప్పుడు వా వర్షం పడితేనేమో కొంచెం తప్పు అవ్వద్దు. ఉన్నా ఇల్లు
అవును మనం మనం అదే మన బావితో అట్లా వాడతనేమో ఎట్లయినా ఎక్కడి అక్కడ నే పోతూనే ఉంటాయి ఇగ
మళ్ళీ ఇప్పుడు బావి లో నీళ్ళు కూడా వర్షం పడితే కొంచెం ముఠా నుంచి వస్తాడంట వర్ష్ తుమ్ లోస బావిలో నీళ్ళు కూడా మన్ డుస్తున్నాయి
అవును మాకు మేం పత్తి అలాంటివి ఏమి లేవ్ గానీ మొత్తం వరి నే మేమేస్త్ది
ఉహు ఎట్లా ఎస్తారండి వరికి
ఆ
వరి ప్రాసెస్ ఏందండి
ఇక వరి అంటే మామూలుగా మనం ఇట్లా విత్తనాలు తెత్తాం కదా మనం
ఉ
తెచ్చిన తర్వాత వాటిని వేరే బస్తా ఉంటది చూసిన్రా అది ఏం బస్ స్తా అంటే గోనె సంచులు అంటారు ఆ బస్త లలా వేసి తట్టి వస్తాలు అవి అందులో వేసి వాటర్ పోసి అవి వి కొంచెం ఒక రెండు రోజులు వాటర్ పోయాలి. తర్వాతకి రెండు రోజులు మూ మూడో రోజు క అవి మోలకలు వస్తానే ఉంటాయి బయటికి ఇగ
ఆహా వాటర్ లో బస్తా లో పెట్టి
ఆ స్టార్టింగ్ రోజేమో మనం ఒడ్లు ఫస్ట్ బస్తా లో నుంచి తీసేసి ఇట్లా డమ్ములునయినా మన గోలాములు ఉంటే అందులో నాన పెడతారు ఒక రోజు నానబెట్టిన తర్వాత బస్తాలలోకి ఎత్తుతారు తట్టి బస్తాల్లోకి ఎత్తే తర్వాత ఊ
ఇట్లనే ఔజులలో పోస్తారా
ఆ ఒడ్లు మా మా ఇంట్లో ఇక మా మామయ అట్లనే చేస్తాడు ఒడ్లనయితే ఫస్ట్ వాళ్ళ హౌజ అయినా లేదంటే ఇప్పుడు అంటే డ్రమ్ములులనయినా అట్లా వేస్తారన్నమాట ఒడ్లు పోసి తర్వాత అది ఒకరోజు ఉంచినంకా ఈరోజు పోసి రేపు దీత్ త్తరన్నమాట తీసేసి వాళ్ళ ఇప్పుడు తట్టు బస్తాలళ్లకి ఎత్తి పోసి ఎదో ఒక రెండు రోజులు ఉంచుతరు నీళ్ళు ఇట్ల మొత్తం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నీళ్ళు పోసుకుంటా ఆ బస్తాల మీద
ఉమ్ హ్
ఇగ అవ్వే మొలకలు వస్తనే ఉంటయి ఇగ
అవునా
ఉమ్ ఇగ వచ్చిన్తర్వాత తీసి ఇగా మనం ఇట్ల నారు మడి ఉంటది గదా అదీ అలుక్తరన్నమాట అట్ల అలకడం వల్ల ఇగ మనకి నారు వస్ త్తది బయటికి
ఉమ్ హ్
ఇగవ్వి మామూలుగ మనకు ఒక నెల రోజులు కరెక్ట్ గా నెల బడుత్ త్తదిగా అవి మంచిగ మన నారు చేతికి అందేసరికే తర్వాతకి ఇగ నెల తర్వాత వాటిని మనం నాట్ లెక్క వేస్తారన్నమాటిగ
ఉమ్ హ్ మాసైడేమో అంటే అప్పుడూ ఇది మండలని గట్ కట్టేదండి కర్రలు పెట్టి అందులో ఆకులు పెట్టి
అంటే ఇగప్పుడు ఎనకట కట్టిర్రు గనీ ఇప్పుడు వెనకట మా అమ్మ వాళ్ళు గూడ మా అమ్మ వాళ్ళ సైడ్ అట్ ట్నే చేసేది మేము చిన్నగున్నప్పుడైతే ఉమ్
ఇప్పడికి అదే పద్దతి ఇంకా పోలే కాకుంటే మేమేమో ఇవి బస్తలల్ల ఆ అంటే పత్తి బస్తాల్లనే వడ్లేసి అందులో ఏస్తాం హౌజులేస్తాం
ఉమ్ ఆ కొంతమంది అట్ల కూడ ఏస్తరు అట్లనే ఏసి ఆదే ఇగ మల్ల దీషి బయట బేడతరిగ
ఆ ఇప్పుడు వాటిని ని వాటికి నీళ్ళు పోయడం అదీ ఇదంటే ఇగ నా మన వల్ల కాని పని
ఉమ్ హ్
పని తగ్గిచ్చుకోవాలంటె అట్ల చేయడమే బెటర్ అని
ఆ ఆ అ
మ్మ వాళ్ళయితే మండని గడతరు దాంట్లో ఊరూ ఇప్పుడు గొర్రెలు ఉంటయి గద
అవునవును ఆ ఎరువు పోత్తరు మొత్తం గడ్డి పయినుంచెలి ఆకులను పెడతరు అవి నేనే అప్పుడు మేము చిన్నగున్నప్పుడు మా అమ్మ వాళ్ళు అట్లనే చేసేది దెల్స్ స ఇగ వస్తాంటోస్థాంటే మారుతాంది
ఆ చాలా మారుతుంది లేగనీ ఇగ కొన్ని ప్లేసులల్లో చేస్తరలానే
ఇగ మనకలగనే ఉండే ఇగ పద్ధతినే ఎంచుకుంటారంతే ఇగ
ఆ అట్లయితే మంచిగొస్తుందని నారు
ఉమ్
లోపల మంచిగొస్తుందని ఇంగ అట్లయితే ప్రతి రోజు నీళ్లు పోయాల్సోస్తది
ఇగ అట్లయితే మరి ప్రతి ఒక్క గింజ మొలకెత్తుతది దెల్సా అట్లా ప్రతి ఒక్ ఒక్క గింజ మొలకక్ ఎత్తుతది మళ్ళ మనం బస్తాలల్ నించి బయటికి తీసి మొత్తం వాట్ ని ఇట్ల ముద్దలు ముద్దలు ఉంటే వాటిని మంచిగ విడివిడిగా ఇప్పేసి వాళ్ళన్ త ఒక దగ్గర పోషి ఇగ అట్ల పెడతమన్నమాట్
ఉమ్ బానే ఉంటుందిలేగని కొంచం రిస్క్ తో కు కూడుకున్న పనది
ఉమ్ అదేలేగని అట్లయితే కొంచెం మంచిగ పడతయి గదా మొలకనని ప్రతి గింజ మొలుస్ స్తది దెల్సా అట్లా వేస్ట్ అనేదే ఉండదిగ నారు మనం ఎట్ అట్ల అది మనం నాటేసేటప్పుడు పీక్తరు పెట్టారు కదా అట్లా అది గూడ మంచిగొస్తది అట్ల
ఉ ఉ ఉ
ఆ అక్కడ కూడా కొంచం నిదానంగా ఇస్తున్నారా కొంచం మోసం ఉండాల కాబటి
ఉ ఉ
బాప
అదే
పతు అయితే పతు పతు తో ఒక ఒసారే ఏరుకుందాం లే
ఉ
విత్తనాలు కోటినక అవి పత్తిలో కూడా అనీ కలుపు మందులు కొడతయి
ఉ
వేరీ దున్ని మల్ల మొక్క పొయితాయి
అదే అదే
ఉ ఈసారి మొక్కజొన్నలు బాగా పండినాయి అని రేటు లేవు
మొక్కజొన్నలు అంటే మామూలుగా గవర్నమెంట్ పంట అట్లా కూడా ఇస్తారు ఉ ఉహు
నేను బయట అమ్ముకున్నా రేటు
ఆ
అదే అదే అప్పుడు బాగానే దడిచినాయి చాలా మంది మార్కెట్ లో పోసిన వాళ్ళవి కూడా దడిచినాయి తెలుసా ఇంకా
ఉ ఇక్కడ మార్కెట్ లో ప్లేస్ లేదని ఇగ బయట అమ్ముకున్నాము ఇప్పుడు మాక్కజొన్నల్ తడుస్తే అంత ఖరాబ్ అయిపోయింటాయి
ఉ
ఉ సరే అండి థ్యాంక్ యూ
ఆ సరే